హలో హలో
హలో పావు చెప్పు మళ్ళీ ఏం మొక్కలు పెడతా ఉన్నావు?
సామి ఇల్లు
ఏమైంది ఆడితో మాట్లాడేటప్పుడు ఆ టీవీ అయి పెట్టుకున్నావా
లేర్ మన వాళ్ళు ఏమో చదువుకుంటాండ్రు
అవునా ఇల్లు తుడుస్తునావా తోస్తానవా
హుమ్
ఆహా సరే చెప్పు ఏమో చెప్తా అంటేవి అప్పుడే ఎందుకు మా కాలేజి కి రాలేదని ఎందుకు కాలేజీ గురించి ఎందమా రాలే కాదు నేను రాలేదులే మళ్ళా మీ కాలేజీలో ఏం ప్రైజ్ రాలే
నేను పాటిస్పే చేయను మా కాలేజి లో లో
అవునా
అ నాకు నచ్చదు మా కాలేజీ పార్టిసిపేట్ చేసేది
ఆహా
కో
హ ఏమి ఎందుకు నచ్చదు ఎందొ బాగా మాట్లాడు అంనీ ఎందుకు చెప్తాంటేవి నాకు గుర్తు రాలేదా టాపిక్ ఎదో ఆ అందుకా
హుమ్
హుమ్ సర్లే నువ్వు మీకు బాగా చెప్తాన నువేందుకు గేట్ రాయలా
గట్ ఎందుకంటే ఎక్స్పీరియన్స్ చి ఇప్పుడే రా సీరబ వేస్ట్ చేసుకో దాక ఒకేసారి బాబ ప్రిపేర్ అయేది బెటరు కదా
చ్చయా
త్రీ పన్న ఆ ఎప్పుడుచ్చ కదా
ఎ త్రి వన్లని
ఎంత ఏ పాత్రనో
ఆహా ఇంగేమ్లే యా త్రీ టు బాగుందా కష్టం అనిపియాల ఆ సబ్జెక్ట్ లు
ఏమన్నా చెప్తామండి కదా కష్టమరు ఈజీనో చెప్పేకి
చెప్పలేదా ప్లేస్మెంట్స్ వస్తాన్నాయా
పెస్ మస్సా తినేసి వచ్చా
సీనియర్స్కి వచ్చినాయా ఏదిం ఇన్ఫోసిస సాఫట్వేర్ కపెనీసా ఆహా ఉ ఇంకా లా లే మా ఓహో వచ్చినాయి వచ్చినాయి ఏవో నాకు తెలీదు ఉ ఏది ఐటి ఫీల్డ్ హార్డ్ హార్డ్వేర్ సైడ్ బతు సాఫట్వేర్ సైడ
ఏమో సాయి ఏమి తెలీదు ఆ సాఫ్ట్వేర్ పో సాఫ్ట్వేర్ పోయి వేస్ట్
ఆ హార్డ్వేర్ ఓతవ అయితే ఎబ్రైడ్ ఇలాసయ
వీలైతే
ఎందుకు మే నవ్వుతున్నావు
మాన మెందే
ఏంది
భోజనం
ఆహ బ సౌండు సౌండు
సౌండె చేయలే, ఎంత చిన్నగా పెట్టుకున్నానో
అందుకంత వయిస్ ఇగ ఇనపడతా ఉంది ఇది నాకు తెలిసి ఇవంతా నాయిసిన్ అంతా పక్కకు దుబ్బేసి మితాదంతా ఫిల్టర్ చేస్తు
ఏం లే తినాలా
ఆ
వాయిస్ వినిపియాల
అంత అంటే అ ఆ
చెప్పు నువ్వు చెప్పు
ఆ అదేలే అంత భద్రంగా మాట్లాడుతన్నాను అంటి ఉ బయట పోతే సౌండ్ వస్తుంది అమ్మ ఎలిజిబెత్ రాణి బయట పో త పో నీకు వినపడేకా అంత సౌండ్ వస్తాంది మళ బ తలే మల్ల పోతాలే
సరే ఉ అప్పుడే ఉండ అట్లేందుడి చెప్తా అప్పుడే ఎంత మెత్త అయిన సాంగటి గట్టిగా అయిపోయింది
ఏం అయిపోయింది గట్టిగా
సంగటి
సంగట సంగటి చేసినావా మీ డాడీ చదువుతాను వినపడుతూ నకి మీ డాడీ పక్కన ఉన్నవా
పక్క
ఇప్పుడు పక్కకు వచ్చేసినవ ఆ మీ చెల్లి ఎక్కడికి వెళ్ళింది ను పోలేదా ఊరికి
వాళ్ళు పొద్దున పోయినది వంట చేయాలని నా అ బ
ఆ ఆ
అ
ఏం చదువుతున్నారు మీ డాడీ
ఏమో న్యూస్ వచ్చింటే వాట్సాప్ లో దాని చదువుతాన్నాడు
హా
నువ్ సేదే దిన్ స్థాందంట నానా పల్లవికి
ఓ సర్లివి ఏందో మళ్ళ చెప్తానా నువ్వు
మా నాన చదువుతా అంటే అందుకీ తీసుకుని పెట్టిన చెప్తాను
ఆ స మీ తమ్ముడు
వాడు పోయినాడు ఓరికి వాళ్ళు
అవునా అవును బండిలో తోడుకొని పోతాడు కదా నువ్వు ఇప్పుడు కూర్చోనవ
లే ఎవరు వని
అట్లా కాదు మీ సౌండ్ కొంచెం తక్కువ వస్థంటే ఇప్పుడు కూర్చొని మాట్లాడుతాన్నావేమో అనుకున్నా
లేదు లేదు ఇప్పుడు ఏమో ఎక్కువ సౌ ఆపక్క ఏడ మోటర్ ఫోన్ చూస్తాంది ఈ పాపా మా యమ్మ మెమో కడుగుతాంది
అవునా ఏం సౌండ్ రాలె
హు మంచిగా ఇప్పుడు
హు ఇప్పుడు ఎం సౌండ్ రాలె
అయితే ఇడే ఉంటా
హు నెట్ వస్త లేది
వస్తదిలే స్వామి రాకపోతే మా నాయన ఉండడు హాస్పర్ట్ ఆన్ చేస్తాడు ఆ ఏమ్మ చేసేసి
ఎలా
మోటరు
ఆ మోటర్స్ సౌండా ఓకే ఆ ఇ ఇకా
ఇంద నింద చెప్పు
చెప్పల నువ్వే ఎం ఏమో చెప్తా అంటీ నేను గుర్తురాల టాప్ పిక సినిమా చూసి లావా నువ్వ బాగుంటుంది చూడుమే విత్తలో చూసివే నేను అంత ఇంటికి సరే లే బ నేను అది చెప్తాన్న చూడు అన్న చూడుకుంటే బాబా బ శ్రీ అంజనే స్వామి స్వా అే సౌండ్ నువ్వు మా చెల్లి సరిపోయినారు మి ఇద్దరు సౌండ్లు చేసుకుంటా కొ మా ఆడపో బెడ్రూమ్లు ఇబో
బౌడ్ రూమ్ లోకి పోతే ఎట్ల ఎలా
ఇ ప నుందా
ద అతువా కార్ ల తెసా నాకిమిద వాకింకా ఇ
ఎందు వీట్ వచ్చంది మాట్లాడుతా ఉన్నా చెప్పు ఇప్పుడు సైలెంట్ గా ఉన్నావు నువ్వు నేను మాట్లాడితే సౌండ్ చేస్తానువ ఏం చేసేది
ఇప్పుడు తింటాలే ఎల్లే చ కా నక
అవునా తింటానవా
తింట నంటే వడక్ తింట అన్న అన్నం తిన్లే
ఏమన్నా సైలెంట్ గా మాట్లాడదామే చాన్ రోజులు ఫోన్ చేసింది అనిలే ఇ తింటావు అది తింటావు ఆ
అంటే తినే యద్దా చిప్పుడు పోనే తినొద్దు అంటే చేప్పు నాకు తినయనే
త తిను తిను నే యడ తిండి కి నోట్ కి నే లాగత ఆ నేనేమంటాారు బాబ్బా బాబ్బా సౌండ్ అయ్యా
సమె
అవున అవు సరే నువ్ ఎందు నువ్వు గెట్టి గెట్టిగా మాట్లాడతన్నావు నేను నిన్ను విసిగిస్తన్నా అనుకుం ఫోనా నేను హెడ్ ఫోన్స్ పెట్
ఆ అది మ్యాటర్ ఇంగాల
ఊహు ఉ అందుకు సౌండ్ వస్తాందను టవా ని మూతి నేను దీంట్లో సౌండ్ తగ్గించ్చిన కూడా నాకు ఎక్కువగా వినపడతాంది
అందుకే నేను పెట్టుకున్నట్లు పెట్టుకో ఫోను
ఆ నాకు చొవ్వు నొప్పి వస్తాంది
దీంట్లో స్పీకరే బాగా సౌండ్ ఇనిపిస్తాంది అంటే ఇప్పుడు బగ్స్ పెట్టుకుంటే ఇంగ ఎక్కువ సౌండ్ ఇనిపిస్తుంది
ఆ అవును కాదు ఏమో చెప్ ప్తా నీకి హెడ్డేకు వన్ సైడ్ వస్తానింద ఫుల్ హెడ్డేకా
వన్ సైడు
వన్ చైడా హాస్పిటల్ విన్నావు గదా
లేేరు
పోలేదా వా ఏయ్ పోయినావ్ లే పౌ
పోవే
ఇప్పుడు కూడా వస్తుందా
లేదు
ఆహ నీళ్లు తాక్కపోతే అంతేనా నీల్ తా తననే నాకు వన్ సైడ్ నస్తనే ఉంటుంది పావ్ మెడగుడ నొస్తుంది నాకి మెన్నొప్పిక్య
ఆ
సరే ఉండు మళ్ళా చేస్తా ఉహు
సరే తినేసి వస్తా ఉండు మరి సౌండ్ అంటావ్
ఆ సరే నువ్వు సపరేట్ బెడ్ రూమ్ లో పోయి మాట్
నేను సపరేట్గా బెడ్రుూమ్ లో ఫోను
ఎందుకో
ఎందుకంటే ఎందుకు లేదు నాకు అట్లా కుసోబుద్ధి కాదు ఇ ఇప్పు సౌండ్ రావట్లేదే అంత సౌండ్ రాట్లే నెక్స్ట్ కార్కి
ఆ సర అయితే బాయ్ నా బాయ్